ఒ
హలో
హలో చెప్పండమ్మ హలో చెప్పండి
ఆ ఓకే అలా అలా అయితే స్కూల్ లేదా ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉండదు కదా
ఎలా అయితే మేడమ్
హలో
హలో ఇనిపిస్తుంది చెప్పండి
చదవండి
నేనే అది తీసుకోెలే నువ్ ఏ దాని గురించి చెప్ చెప్పుకుందా నేను మాట్లాడతా
పండల పండగల గురించి మాట్లాడ
ఉం చెప్పండి మేడం ఏ పండగ గురించో
ఓకే మనం దసరా గురించి మాట్లాడుకుందామా
ఓకేనమ్మా చెప్పండి మీ సైడ్ దసరా ఎలా చేసుకుంటారు ఆ చెప్పండమ్మ
కుంటారు
దసరా క దసరా వచ్చేసి మేడమ్ ఆ అదే అదే పెద్దల పెద్దల పండుగ చేస్తారు తర్వాత దేవి నవరాత్రు చేశారు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అలంకరణతో అలంకరించు కుని అమ్మవారు ఎలా అలంకరించుకుంటారో భక్తులు కూడా అమ్మవారు లాగానేడయ్య అందరు మంచిగా వెళ్తారు చూస్తారు బొడ్డెమ్మలు ఆడుతారు బతుకమ్మ పండుగ చేస్తారు ఇలా రోజు టైం హాలిడేస్ వస్తాయి పిల్లలు వస్తారు అల్లనే కలిశి గడిచిపోతది మేడం
ఓకే నెక్స్ట్ వచ్చి మా దగ్గర చాలా చాలా బాగా జరుపుకుంటాం మా దగ్గర వచ్చేసి అందరు అందరు వచ్చేసి జమ్మి పెట్టుకుంటారు సాయంత్రం కాగానే టెంపుల్ కెళ్తారు జంబి పెట్టు కుంటారు ఇంకా ఆ రోజు పిండి పిండి రకరకాల పిండి వంటలు చేస్తారు ఇంకా దుర్గామాతకి చాలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంక కరణం ఒక్కొక్క అలంకరణతో ఆ అలంకరణ చేస్తారు దుర్గామాతని ఇంకా ఆరోజ ఆ రోజు దసరా రోజు దుర్గామాత ని నిమజ్జనం చేస్తారు కే ఇంకా మీరు జేప్పండి.
హలో మేడం
హలో మీరు జెప్పండి. మేడం
హ్ ఆ కొత్త బట్టలు ఏసుకుంటాము. ఒకరొకరిని కలిసి వోస్తాము. బంధువులు మిత్రువులు అందరి దగ్గరికి ఏళ్తాము. పిండి వంటలు చాలా అట్టహాసంగా ఆనందంగా పిల్లలు పెద్దలు అందరం జరుపుకుంటాం. మేడం
ఓకె మా మా దగ్గర వోచ్చేసి ఇంకా ఎక్కు ఎక్కువ మొత్తం ఊరంతా ఊరంతా చాలా మంది వస్తారు. ఎక్కువగా ఇంటింటికి వెళ్తారు వస్తారు. జమ్మి పెట్టుకుంటారు. జమ్మి రోజు ఇంకా అందరు చాలా చాలామంది వస్తారు
ఆ వస్తారు మేడం పిండి వంటలు అన్ని స్పెషల్లు ఉంటాయి. వెరైటీ వెరైటీగా కొత్తబట్టలు అలంకరణ అలంకరణ లు ఏ చేసుకుంటూ జరు కలిసిపోతుంటారు. పాలపిట్టని జుసుడు ఇంపార్టెంట్ మేడం ఆ రోజు
అవును
పాలపిట్టను జుసుడు అంటె ఓ ఆ రోజు యాక్చువల్గా కృష్ణార్జున ను లో ఆ యుద్ధము వచ్చి అదేది పాండవ వనవాసానికన్నా ముందు ఆ రోజే తిరిగి వస్తారంటా మేడం ఓ ఆది కె ఓ అది రు ఆ స్ సందర్భంగా చేసుకుంటారని తెలుసు మేడం ఒక్కొక్క ఒక ప్రాంతాల వారిగా ఏ ప్రాంతాల వారు ఇలా జరుపుకుంటారు. వాళ్ళ ఆచార అలవాటా అలవాట్లను బట్టి అలా జరుపుకుంటారు.
ఓకే ఓకె ఓకే మేడం